ఇరాన్ వారైతుంది తెలుసా నీకు
ఆ తెలుసు మీ తెలవా
ఏమో నాకు సగం సగమే తెలుసి మొత్తం తెలియదు అంటే తెలుసుకుంటున్నా అనమాట నేకు ఇప్పుడిప్పుడే మెల్ల మెల్ల
ఓహ అంటే నాగిడు సాన్సబ తెలుసు
ఆ అసలు ఎట్లా స్టార్ట్ అయింది వారు అది
అంటే ఇప్పుడు మీరు పీజీలో ఫుడ్ రేట్లా బాగానే ఉందా
ఏమండి
అంటే గ్యాస్ స్ర్ సార్టేజ ఉంది
అది మన గ్యాస్ షార్టేజ్ అంటలే అసలు వారు ఎందుకు స్టార్ట్ ఎన్నీ కంటున్నా
వార వారు ఇజ్రాయల్ కి ఇరాన్కి మధ్యన అంటే రిలీజియన్ ఇష్యూస్ వాళ్ళ జ్యూస్ది వీళ్ళది ఇస్లామిక్ వీళ్ళది
అంటే వాళ్ళందరు ముస్లిమ్సే కా వాళ్ళ వాళ్ళందరు ముస్లిమ్స్ కాదా
వీళ్ళందరూ ఒక్క తర పిల్లలే అన్నట్టు జ్యూస్ క్రిస్టియన్స్ ఇంకా ఈ ముస్లిమ్స్ వీళ్ళకింటంటే ఇజ ఇజ్రాయిల్ అనేది వాళ్ళకు పవిత్రమైన ప్లేస్
ఎవరికి
ఇద్దరికి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి జ్యూస్ కి ఇలా ముగ్గురికి పవిత్రమైన ప్లేస్ అది హోలీ ప్లేస్ ఒకరికి ఏమో అక్కడ జీసస్ జీసస్ క్రైస్ట్ ని సిల్వేషిన జేస
ఆ
ఇంకొకరికే మో ఆ జస గ ట్లా అది ఆ హోలీ ప్లేస్ సేమ్ అలా అనే వీళ్ళ గిట్లా ఇస్లామిక్ గిట్ల ఇప్పుడు మక్కా తర్వాత అది హోలీ ప్లేస్ లాంటిది
ఆహా అంటే ఏమనుంటున్నానంట అందరు ముస్లిమ్స్ సేనేమో ముస్లింస్ పలనే ఇట్లా సబ్ ఉంటేయిగా ఇ క్క అట్లనేమో అనుకున్నా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ముస్లిం కాదా ఇరాన్ ఉన్న వాళ్ళందరూ
ఆ ఇరాన్ ముస్లిం వారే యాక్చువల్గా ఈ వార్ అనేది దేని నుంచి అంటే ఇజ్రాయల్ నుంచి ఇజ్రాయిల్ అనేది జ్యూస్ జ్యూస్ నుంచి అక్కడ ఫస్ట్ అక్కడ జ్యూస్ నివసించేవాళ్ళం అది సం థింగ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు ఆ కాశ్మీర్ లో జరిగింది చడు హిందూస్ ని మొత్తం వెళగొట్టి సంథింగ్ జెనోసైట్ జెనోసా లాంటిది అక్కడ జరిగింది అప్పుడు ఏంటంటే టై జ్యూస్ అనేటళ్ళు ప్రపంచమత మొత్తం స్ప్లిట్ అయిపోయారు
ఓకే అంటే ఇంకా అక్కడక్కడ కొంత ఉంది
మొత్తము వీళ్ళలకు ఎవరికి వీళ్ళ ఆక్రమిత ప్లేస్ గా అయిపోయింది ఇస్లామిక్స్ వాళ్ళు పరిపాలించాల తర్వాత ఆ జ్యూస్ అందరు వచ్చేసి ఇజ్రాయల్ అనే దేశంలోకి వచ్చేసిరు మళ్ళా ఎక్కడెక్కడ నుంచో ఉన్న జ్యూస్ అందరుూ మన ఇండి ఇండియాలో ఉన్నారు అట్లా ఒక్కొక్క ప్లేస్ లోందరు ఒ
తే జమ్మూ కాశ్మీర్ లో అక్కడిక్కడ కూడా వాళ్ళు ఏద మొన్న అదే అతను చనిపోతు ఏదో చేసిర్ ద్దర్నా అవ్వీ ఇవ్వ
అది కాదు అది దానికి సంబంధం లేదు ఆ వాళ్ళు అది రిలీజియన్ వైజ్ వేసుకున్నారు అనుకో అది ఎట్లాంటే ప్చ్ ఈయనని ఈ కమినీ అనేటోన్ని వాళ్ళ మత గురువుగా చూస్తరు
ఓకే ఓకే
అట్లా ఈ మా మత గురు జరిగి అందరు ధర్నాలు చేసిన్రు అంతే
ఆహా
హా హా ఇగ దీనికి ఏం చెప్తున్నా ఆ ప్లేస్ కోసం ఇక్కడ వచ్చి ఫస్ట్ పాలెస్ అనేది మనకు సోషల్ దాంట్లో ఇట్లుంటంది చూసినావా పాలెస్తీన్ ఇజ్రాయిల్ అనేది మ్యాప్ లో ఇజ్రాయల్ అనేది పెద్ద పెద్ద అట్లుంటది చూసినవా ప్చ్ అట్లా పాలెస్ ఇగ ఇజ్రాయల్ అనేది ఒక్కటే ఓన్లీ వా ఒకటే ఉంటది ఆ ఒకటే కంట్రీ వర్సెస్ థర్టీ ముస్లి ఇస్లామిక్ కంట్రీస్ అది పాలెస్తీన్ కంట్రీకి ఇవన్నీ ఇస్లామిక్ దేశాలన్నీ సపోర్ట్
ఆ హా
అట్లా పాలస్తీన్ ఇజ్రాయల్ అనేది ఈ థర్టీ దేశాలతోని ఎప్పుడు యుద్ధాలే ఉంటయి ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలే దానికి తగ్గట్టు ఐర్యాండో ఆ ఇజ్రాయిల్ ఐరన్డూమ్ అట్లాంటివి కొత్త కొత్త టెక్న ఆ ఎప్పుడు చెప్పలే
అమ్మా అంత డిఫెన్స్ అంత డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాదరా
ప్రతి పౌరుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మన సైన్యంలో పని చేయాలి ఇట్లాంటి రూల్స్ ఉంటయి ఇంకా కొంత మందిని ఏమంటారంటే ప్రపంచాన్ని పాలించేది మొత్తం జ్యూసే అంటర్ కొంత మంది ఎందుకంటే ప్రపంచానికి ఎవరు ప్చ్ ఇప్పుడు బిగ్ పెద్దన్నా రోల్ అనేది ఎక్కువ ఎవరు తీసుకుంటారంటే అమెరికా, అమెరికా చేతుల్నే ప్రపంచం మొత్తం ఉంటుంది మాక్సిమం
ఆఆ
అంటే అమెరికా చెప్పినట్టు వినకపోతే శాంగ్సన్స్ చేయడము ఎందుకంటే
ఏమున్నా అదే ఆథరైజ్ ఎక్కువ ఉంటది ఆ
డాలర్ డామినెన్స్ ఉంటది కాబట్టి దాన్ని కాదని ఏది చేయలేమ్మ ఏ దేశమయినా ట్యాంక్ సెన్సెస్ అని భయపడే కానీ ఇజ్రాయల్ ఎందంటే అన్ని దేశాలని అమెరికా కంట్రోల్ చేస్తుంటది అమెరి రెజీమ్ చేంజ్ చేద్దామని లేపోతే ఆ గవర్నమెంట్ పలగొడదామని చూస్తుంటది కాని అమెరికాను మాత్రం ఇజ్రాయల్ కంట్రోల్ చేస్తుంటది
ఓకే అమెరికన్ ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తాదా
జేసుకున్నంత అమెరికాని ఏ దేశం యూజ్ చేస్ కోలేదు అంత బాగా యుజ్ చేసుకుంటది ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఎవరు కోర్కి ఇరాన్ కి
ఇరాన్ ఇజ్రాయిల్ అదే వీళ్ళిద్దరు కలిపి ఇంగ ఆ
ఎందుకు వచ్చిందంటే అసలుకి ఇరాన్ కి ఇన్ని శాంక్షన్స్ అవన్నీ ఎందుకంటే ఇరాన్ అనేది న్యూక్లియర్ బాంస్ న్యూక్లియర్ అనేది తయారు చేస్తుంది న్యూక్లియర్ బాంబ్స్ అనేది
ఆ నేను చూసినా మొన్న ఇన్స్ట్ లో ఎదో న్యూక్లియర్ వేపన్స్ స ఏదో ఆ
యురాని ఏమో ఇంత ఇంత పర్సంటేజ్ వరకు ఎంటర్ జేస్తే దానికి మించి చేస్తే అది యురానియంగా తయా బాంబుగా తయారైతుంది న్యూక్లియర్ బాంబుగా అట్లా వాళ్ళు లోపల లోపలికి చేస్తున్నారు అదిదని మొన్నటి వరకు ఆ అమెరికా శాంక్షన్స్ ఏసి టి డాలర్ యూజ్ చేసి వాళ్ళతోన పెట్రోల్ కొనకుండా అది ఇది చేసింది మనం ఇండియా ఈ ప్రపంచ దేశాలో దాని తోనా వ్యాపారం చేయకుండా శాంక్షన్ చేసింది
ఇరాన్ తోటి కద
ఇరాన్ తోటి
ఉ ఇప్పుడు కాదు ఆ ఇండియాకి అవి షిప్స్ వదిలిరంట కదా మరి వ జ అది వి ఇవి ఇవి ఆయిల్ ఇవి కాదా ఎల్పిజి జీవి కాదా
ఇప్పుడు ఏమైతుందంటే ఇరాన్ అనేది మనకు ఫ్రెండే ఇజ్రాయల్ అనేది ఇట్లా మనకు ఫ్రెండే మదకు ఫ్రెండ్ కానీ ఈ కమ్యూనిటి చనిపోయినప్పుడు ఇండియా అనేది ఏం స్పందించలే అంటే సైలెంట్ ఉండా ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా ఇట్లా బాధపడుతున్నాము దీనిక్ ఖండిస్తున్నాం ఈ దారిని ఖండిస్తాం అట్లాంటిది ఏం చెప్పల ఎందుకు కన్యారు అంటే దానికి రీజ్ ఏందంటే
ఈ అమెరికా వుంది ఆ
తప్ప దీంట్లో కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇరాన్ అనేది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేది
ఉ హు హు ఓకే ఆ
గేలూ వెేటాలే అన్నట్టు మనం గిట్లా మన దాంట్లో ఏలు వెట్టలేదు మనకు అప్పుడు సపోర్ట్ రాలే కదా మనం దాన్ని ఖండించలేదు దాని సపోర్ట్ జేయలేదు ఇప్పుడు ఏందంటే మనం డిప్లమెన్స్ వాళ్ళతో మాట్లాడి ఇంకోటి ఏందంటే ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ అంటే పెద్ద డెమోక్రటిక కంట్రి
ఆ
ఇండియా లేనిది ఏది చేయడానికి రాదు అంటే ఇండియా అనేది ది పెద్ద మార్కెట్ పెధ్ధ మార్కెట్ టు కు ఆ మార్కెట్ అన్నిట్లో అందరికి గావాలె ఇండియా అ ఆ
అమ్మడానికైనా కొనడానికైనా ఉమ్
మన దానం ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి అట్లా కాబట్టి కొంచెం మనం చెప్పినట్టు మనం ఎటు సైడ్ అమెరికా సైడ్ ట ఎల్టిగాం
ఇటు సైడ్ టేల్టు గాము టెల్టుగాము
టేల్టు గాము ఇజ్రాయెల్ సైడ్ టెల్టు గొము మనము లాభపడతాం మధ్యలో ఇప్పుడు అదే ఇది ఇజ్రాయిల్ సైడ్ సపోర్ట్ చేసినాం అనుకో మనకి ఇరాన్ ఈరోజు వదులుతుండేనా వదిలపోతుండే
వద్లదు
ఇంగోటి నీకు ఓ డౌట్ రావాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఆ ఇప్పుడు ఇరాన్ ఉంది. చ్ ఇండియా కాదు. ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది ఇజ్రాయిల్ వర్సస్ ఆల్ థర్టీ కంట్రీస్. ఆ యుద్ధం చేస్తా అని ఇకా ఒకటి చెప్పినా కదా. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కలిపి వార్సేసి ఇరాన్ యుద్ధం చేసి చాలాసార్లు గెలిచిందిన్నరు. ఆ కానీ ఈ యుద్ధంలో ఏమైతుంది ఇరాన్ దాని పక్కన న్నాము ముస్లిం దేశాల పైన ఇట్లా దాడి చేస్తుంది.
అదే యువే యవన్నీ వా ఇంటి మీద ఎస్తుంది ఇగ ఏమో మరి
కంట్రీలలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయ్.
ఓకే అవును ఒక రేడ రె ఏదో వాళ్ళు కూల్ చేసిరు కదా.
నువ్వు నన్ను ముంచితే నాతో పా తు ప్రపంచాన్ని మొత్తం బి వీలన్ ఇట్లా వీళ్ళని ఇట్లా ముంచుత ఆ అంటే నేను ఓ ఏదో పాటు వీళ్లంగిట్ల ముంచు త మీరందరు అమెరికాకి సపోర్ట్ చేసిరు కదా. అట్ల ఏషి అమెరికా పద ప్రెజర్ దేనికి ఇప్పుడు అమెరిక్ కైయింది ఇప్పుడు వీళ్ళు త్తం డ్రోన్స్ ఉంటాయి. సాయ డ్రోన్స్ అని ఉంటాయి ఆ డ్రోన్స్ మ్యా రోము ట్వంటీ లాక్స్ టు ఫార్టీ లాక్స్ ఉంట
ఆ
తుమా లేమ్ ఇవి సెన్సార్స్ ఉంటాయి ఇవి డిటెక్ట్ చేసి పేల్చేసి
అవునవును ఆ
అది సెన్సార్ చేసి ఆ ఒక మిజైల్ తోనోతన్ని కాల్చేయాలి ఆ మిజైలు నాలుగు కోట్లు నలభై కోట్లు అంత ఉంటది
హమ్
అంటే ఇరవై కోట్ల దాన్ని ప్రయోగిస్తే వాళ్ళు దాదాపు నాలుగైదు కోట్లు వేట్టాలి దాన్ని గాల్లోన ఏసైనికె అట్లా వేసి ఇంకోటి ఏం చేస్త శ్రంటే ఒకటే తను ఇప్పుడు వాళ్ళతోనా హండ్రెడ్ ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఉన్నాయనుకో హండ్రెడ్ మాత్రమే ఇంటర్సెప్ట్ చేస్ వీటీలో హండ్రెడ్ కన్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ పంపిస్తారు వాళ్ళతోనా షార్టేజ్ వస్తుంది వస్తుంది ఇమిజెన్స్ షార్టేజ్ అచ్చి ఇరవై లక్షల దాంట్లో పైన ఆడ ఒకటి మిస్ అయినా ఇప్పుడు అద్దాలుయిది దుబాయ్ అనేది అద్దాల మేడ లాంటిది ఎంత రాయవాడ్డ మొత్తం పగుల్తది
అంతే
దానికి ఎక్కువ టైమింగ్ ఉంటది
వాళ్ళు కొంచెం అటు ఇటు ఏమన్నా అయితే ఇక కష్టమే ఇక అసలు నిన్న చూసిన ఇండియా ఏమంటారు మొత్తం నైంట ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆయిల్ అదే ఆ దుబాయ్ అటు సైడ్ నుంచి మొత్తం వస్తుంది
లేదు లేదు నాకు రష్యా ఇస్తుంది ఎక్కువ
రష్యా ఎక్కువ లేదు థర్టీ పర్సెంట్ ఏమో రష్యా మొత్తం ఇక్కడ నుంచే యూఏ ఐ అరబ్ స్టేట్స్ నుంచే
అదే ఎల్పిజి గ్యాస్ అయి ఉంటాది
ఆ అదే ఎల్పిజి గ్యాస్ డీజిల్ పెట్రోల్
క్రూడ్ ఆయిల్ వీళ్ళ నుంచే తీసుకుంటం ఎక్కువ మన ఇండియా దాదాపు ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఇస్తదనుకుంటా
ఉ
గ్యాస్ ఇంగా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బయట దేశాల నుంచి ఇం ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు
సరేలే మరి
ఉ సరే